హలో హలో
హలో
ఆ చెప్పు ఏంచేస్తున్నావ్
నల్ ఇప్పుడ హెయిర్గా ఆయిల్ అట్కున్నా
హహ
హెరఫల్ బాగాతు మన టీప్స ప
బాగా అయితుంది టిక్స్ రావాలా నీకు
ఆ
ల మంచి కండిషనర్ వాడు
కండిషనర్ పనిచెయ్యదు
మ షాంపూ వాడు లేకపోతే ఆయిల్ మంచిగా ఆయిల్ చూసి ప్రాడక్ట్స్ చూసి మంచిగ
ఆయిల్ నాకే ఇది పడట్లే
ఆశీర్వాద్ వాడయితే
అది ఆయిల్ ఉందా
ఉన్నాయ్ ఆశీర్వాదయాలు ఉంటది
నాగ్ ఏం పడట్లలేవు ఒక కోకోనట్ ఆయిల్ తప్ప పచ్ దైల్ దాబ్బా ఏం వడట్లేవు అంతా ఇంకా వేరే అది వాడిన హెయిర్ ఫాల్ అంటే కొంచెం
అ మే బి వాటర్ ప్రాబ్లమ్ అవ్వొచ్చు అయితే
ఇంటికాడ వాటర్ ప్రాబ్లం ఉంటందా
ఇడా కాకపోయినా ఇగ ఉంటదిను ఆ మళ్ళా ఎక్కడైనా వెళ్తావ్ గా ఎక్కడికైనా ఫ్యూచర్ స్టడీస్ కోసం ఎట్లయినా ఉ దానికి కోసంమన్నా ఫైవ్ థౌజండ్ మనం హస్టల్లో స్టే చేస్తారు
అందుకే అందుకే ఆ డాక్టర్ కి జుప్పించుకొని చేసుకోవచ్చు కదా వాళ్ళు హెయిర్ ప్రాబ్లం ఏంటి అని చూసి దానికి సొల్యూషన్ ఇస్తారు కదా
ఆ క్లినిక్ వెళ్ళోచ్చు
పైసలు అయితాయి
మనీ అంటే పెట్టుకోవాలి కదా తప్పదు నీకు కావాల్సినప్పుడు అవి పెట్టుకోవాలి
నాకు వద్దు కావాలంటే నేను ఆ పైసాలతోని తిని కొంచం లడ్డయ్యి ఆ నా బాడీలో ఏం తక్కువ ఉందో అది పెంచుకుంటే బెటర్ కదా ఇప్పుడు వన్నీ వాడిన ఆ
ఒక హెర్ ఎం ఉంటాయ్ హెయిర్ కి అయినకుండా
లేదు హెయిర్ ఫాల్ అవుతుందంటే విటమిన్ తక్కువ ఉంటానే కదా
అంకుల్ ఒక కర్డ్ ప్యాకెట్ హ్మ్మ్ కర్డ్ కర్డ్ కర్డ్ కర్డ్ ప్యాకెట్ ఉంటే పెరుగన్నం చ చ సార్ చ రాజు ఎక్కడో నిజం చెప్పనా యా చెప్పాలే
చెప్పండి చెప్పండి
అయ్యో మర్చిపోయిన
ఒ కర్డ్ ప్యాకెట్ ఇయండి ఆ అయితే ఇంకా సమ్మర్ వెకేషన్ ఎట్లుండే ఎండలు ఎట్లా కోడుతున్నాయి మీ దగ్గర
ఫుల్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉంటా
అయ చుక్కలో పడ్డే ఇక్కడైతే ఫార్టీ సిక్స్టీ డిగ్రీస్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫోర్
ఈ వన్ వీక్ మొత్తం ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫోర్ మళ్ళా ఫుల్ వేడి గాలిలు
మళ్ళీ నెక్స్ట్ వన్ మంత్ దాన్ కా ఉంటయి కావచ్చు మేబీ
వామ్మో లేదు
సు మంత్ స్టార్టింగ్ కొంచెం ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ దాకా అట్లనే ఉంటది
కౌష ఒక జూన్ మిడిల్ అలావాతి నుంచి కొంచెం వర్షం వర్షాలు పడుతున్నాయి పడుతున్నాయి అంటానం ఇక్కడ పడట్లే కదా
ఆ
వర్షాలు పడతాయి అంటున్నారు పడట్లే కదా
పడితే అయ్యే చిన్నగా పడితే ఇగ
ఎప్పుడు మంచిగా వేరే వేరే సమ్మర్ లో అయినా మంచిగా హైదరాబాద్ లో ఇంత పడుతున్నాయ వాన నలు
అంటవర ఉంటే పడిటొల్లం
ఉ ఏటు చెన్నై సైడ్ కూడా బాగా పడుతున్నాయివా ఓన్లీ మఉబాద్ ల్ నే చాలా వడుతున్నాయి తెలంగాణ ఈ పిచ్చి ఓన్లీ తెలంగాణ ల్నే బాగా ఎండాలు కొడుతున్నాయి
ఏంకా రాయస్తాన్ ఎట్లుంటది తెలుసా
రా మ ఇంకానికి చెప్పంది
తెలంగాణ అంటే ఇక మనకు ఎండైనా వానైనా సలైన మొత్తం మోడరేటే ఉండే మనకి ప్పు డేనా రేను పడితే పోన్నా పడొచ్చు ఈసారి ఎందుకంటే ఏదొ ఏదో గాలిద గప్పుడెప్పుడో పాత కదం లేదో ఇట్లా అయిందంట చాలా రోజులకి ఇట్లా కొడుతున్నాయంటఎండలు మళ్ళ
అసలు ఎంత వడగాలంటే అసలు బయటికి పోతే చోవ్లకి ఇట్లా వేడిగా పోతుంది
నువ్ రేపు ఎట్ల పోతవో మరి
ఆ నాకు అదే భాయమయితున్నై కొంచెం ఈ ఇప్పుడు టెంపరేచర్ ఎక్కువండి తర్వాత తక్కువ ఉంటదేమో అనుకుంటే ఈ వీక్ మొత్తం కూడా అట్లానే ఉంటదట
ఈ వీక్ మొత్తం అట్లా నిన్న కొంచెం ఆటో ఇటో అట్లా క్లౌడ్స్ వచ్చినాయని
కాదు మొన్న నైట్ మొన్న నైట్ మస్త్ ష్ మబ్బుయేషంద్ర
మబ్బ మబ్బి ఎళ అసల్ కీ
కొ చేసింది మబ్బుస్స్ మబ్బేషిని వస్తూ గాలి వచ్చింది ఖతం ఆ గాలితో పాటు మబ్బులు కూడా పోయినయి అ వాన పడలేదు
అలాగే మొన్న ఎట్లా ఉడుకవోసింది తెలుసా పడుకుంటా ఉమ్ నాకు ఎప్పుటికి సెట్ అయితుది ఆ
ఊహూ ఇంకెంత చికాకుండాలిగ తిన్నవా
ఆ నార్మల్ కాల్ ఇదేమన్
ఆ అన్నం తిన్నా అన్నాం తిన్నవా
ఆ ఆ
అన్నం
ప్పుడు దాన్ని అడుగొద్దే
ఎంకో
అడగొద్దట్ల తిన్న తిన్నా ఏమన్నా తీయ అది కూడా అలా కలిసిపోతా ఉమ్ అన్ని పడేయమని అన్నిటికీ
ఆ అయిపొయినయి
ఊహూ
నా నెంబర్ తో నెట్ అయిపోనాయి
ఎంత పడ్డయో చెప్పు చాలుగానీ నీకు తెలిత్తే నేను కూడా నాకు కొంచెం క్లారిటీ ఉంటది కదా
ఫస్టయిది ఆ ఆ ఎయిట్ ఎయి ట్వంటీ ఏమో వడ్డయి ఏ థర్టీ ఎలా మళ్ళీ త్రీ ఫార్టీ అట్లేమో వడ్డయ్ అంటే లెవన్ హండ్రెడ్ థౌజండ్ అట్లా లేదు లేదు అన్ని అయిపోయినాయి నా నెంబర్ తోనే అన్నీ అయిపోయినయి మమ్మీ నెంబర్ తోనే ఒకటి అయిపోయింది ఔ ఒక్క నెంబర్కి టూ హండ్రెడ్ టూ ఫార్టీ ఏమో పడ్డది
ఆహా బరాబర్ మాట్లాడినట్టుంది అప్పుడు చేస్తే అయిపోవు మనం ఇప్పుడు కాలేజీల మిమ్మల్ని
ఆ కానీ అప్పుడు చెప్పలేదే ఆ నాకు కు ఇగ ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయినాయి మళ్ళీ
ఊ ఆ ఆ
అప్పుడే లాస్ట్ మళ్ళా చేయొదు అని అన్నారు అంటే ఇప్పుడది కంటిన్యూ అవుతదా
మళ్ళ కొత్త వర్క్ వచ్చింది కదా వస్తే అవచ్చు
మ్మ్ హు అయితే నాది అయిపోయింది. ఇగ అంటే ఫామ్ ఫిల్ కూడా మ్మ్ చాలారోజులు అవుతది కదా నేను తింటా ఎందుకో ఫైవ్ మినిట్స్ అయింది ఏదో చాలా సేపు అయిందండి
తెత్తందీ మమ్మీ పట్టుకొస్తంది హలో
ఏం కర్రీ
ఆ ఆలూ
మాదేంటో తెల్స్ పప్పుచారు
పప్పుచార్
పప్పు చార్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ పప్పు చార్ తినపోతున్నా అసలు ఈడకి ఒచ్చినకానించి అసలు మమ్మీని పప్పే వండకు అని చెప్పిన నేను
చికెన్, మట్టన్ తింటున్నారా ఇన్ని రోజులు
చికెన్ రోజు ఉంటది కానీ చికెన్ అంతా నచ్చట్లేదు ఇంట్రెస్ట్ పోయింది ఇగ దాని మీద మటన్ కూడా లేదు ఎక్కువ ఆకుకూరలు తింట్ రా ఇట్
అయ్యో
అంటే కొంచెం నాకి బీ పి లో ఉంటది కదా ఆకుకూరలు తింటే బెటర్ మనం లో బి పి క్యాండిడ్స్ బీ పీ ఎక్కువ కావాలంటే ఏం చేయాలి
ఆ
బీ పీ ఎక్కువ కావాలంటే ఏం చేయాలి
కోపం తెప్పియాలి
ఆ కోపం కాదు అది ఆ విధంగా కాకుండా నార్మల్ గా బీ పి నార్మల్ గా మెయింటైన్ చేయాలంటే
సాల్ట్ ఎక్కువ తిను
సాల్ట్ ఎక్కువ తినాల్నా
మీర్ మీరు
ఒక్క నిమిషం వచ్చిందేంటీ బ్యాక్ వచ్చినా పోవట్లేదు కదా
అవునండి
నేను అట్ల మాట్లాడేసరికి ఎట్లెటో ఏటేటో పోయింది అది
ఎట్లా ఉండాలా మా ఇంట్లో ఉద్దాను ఎండకి చచ్చిపోతానాం మా ఇంట్లో ఐతే
కాదు ఇంట్లో మస్తు ఉడకపోతాంది కదా అసలు రేకులు అంతా ఉడకపోత అమ్మమ్మోళ్ళింటి కాడ ఉండపైనా
అందుకే కొత్తింట్లో ఉంటాను ఇంగా
ఫ్యాన్ ఉందా
ఫ్యాన్ లేదు గాలికే
వస్తుందా గాలస్తుందా
ఆ గాలొస్తుంది
ఊ
హమ్
చం బెటరా
కొంచెం హండ్రెడ్ పర్సెంట్ బెటర్ ఇంకా
అ తగడ తాంగరేట్లా
ఆ మరి మనుకున్నాను అండి ఫార్టీ ఫోర్ డిగ్రీస్ కొడతాను సచ్ ము బయటకుత్తే ఖతమే మనకి
అంతే
ఏం కాదు
హమ్ కూలర్ ఉండే కదా
హా
కూలర్ ఉండేయి కదా
కూలర్ కూలర్ ఖరాబ్ అయిందరా ఒకటే ఫ్యాన్ చిన్న ఫ్యాన్ ఉన్నది అందుకే బయట పడుకుంటాన మింక టేబుల్ ఫ్యాన్ కాదు పైన ఫ్యాన్
వామ్మో సస్తారు
ఆ ఫ్యాన్ అయితే ఇంట్లో ఎట్లా మొత్తం బండలు హీటెక్కుతునై ఆ ఫ్యానేసిపెంచుతే
అది ఏషించితే ఇంకాగడోతది గదరా
హమ్
ఇంక అయతే ఇంకా ఉడుకుఅయితది
అందుకే ఏతులే ఫ్యాన్ కూడా ఎత్తలేం
కూలర్ కద అని తెచ్చుకోవచ్చా కూలర్ మరి
అదేగాని కొంచెం బడ్జెట్లోలో ఉండేదికి
హ్మ్ ఒకే ఒకే బాయ్
కె బా
బాయ్
పోయి